హలో
హలో ఆ చెప్పు
ఉ నీను అప్పుడే వేరే నంబర్ పెట్టా అప్పుడే ఈ నంబరే కదా పెట్టావు
అవును
ఏం చేస్తాన్నామే
ఏ చేయలా
ఇంకో టూ మంత్స్ ఇంట్లోనేనా
వన్ మంత్ అయిపోయింది వన్ మంత్
కదా
హ
ఇంట్లో ఉంటే తనింది ఎక్కువైతుంది ఆడవుంటే ఆకలితా ఉంటుంది
ఉ
ఇప్పుడు వాళ్ళు మార్చే మారి మారిపోయారు వాళ్ళు అందరు బిల్డింగ్ కొత్తది కట్టిస్తున్నారంట
ఉహు సరే సరే
ఎడ మన నుంచి ఎక్కడంటే వాళ్ళది ఇప్పుడు హ అలా అన్న ఆ ఐ లవ్ పుత్తూరు అనింది
ఆ అబ్బా యాడ అఔట్కట్స్ లో మనము ఫస్ట్ ఎంటర్ అవుతాం అక్కడ
అక్కడ అనుకుంటా పుత్తూరు నుంచి వన్ కిలోమీటర్ వాళ్ళకేం వన్ కిలోమీటర్ మే పుత్తూరూ నుంచి అంతక ముందే ఉంతది నాకు అది తెలీదు అంత ఆ సైడ్ ఉంటుంది
ఆ
అ ఏం చేస్తున్నావ్
ఏం చేయలే
వంట చేయలా
ఏం చేస్తా
బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడితే వాయసు వినిపిదా
వినిపిస్తాదే నేను అట్టే కదా మాట్లాడేది
నాకు వింట అప్పుడే రెండు కాల్స్ వేస్ట్ అయిపోయే అయిపోనా తినది మావిడికాయలు
మాకు తోపు లేదమ్మా తిన్నా కాని బాగా కొనుక్కుని వస్తే చేసిన తిన్న ఇంట్లో పాలు బాదం పౌడర్ వేసి ఈ మొన్న చేసా ఎంత బా వచ్చింది పాలల్ వేస్కొ తాగుదామంత తెచ్చుకున్న ఐస్ క్రీమ్ చేసుకుని తిన్నా
ఏన్ మామిడికాయ
కాదు బాదం పాలలు ఆచి పాలల్లో బాదం ఏసేసి ఉమ్ ఫ్రిడ్జ్ లో సలార్బేటీ ఫ్రిడ్జ్ లో పెడేస్తే ఐస్ క్రీమ్ అవుతుంది అదే కుల్ఫీ అవుతుంది
అ
ఆర్డర్ పెట్టుకోవడం తిండం అంతే
అదేది బ్లైంక్ కిట్ లో అది ఇస్తే ఐస్ క్రీమ్ ఆఫర్ వస్తుందంట్నారు చేసిన్వా
పింది
వచ్చింనే ఆఫరు
వచ్చింది టెన్ పర్సెంటే వచ్చింది
ఎందుక అర్చలేకపోయినావా
ఆ
తమ్ముడ్లేడ
మా తమ్ముడు లేడప్పుడు
మేం చేద్దాం అనుకుంటే మా ఊరుకిలా మా ఊరుకి అది లేనే లేదు మా ఊరుకి ఇంక ఎట్లా ఫ్లిప్కార్ట్ లో దాంట్లో ఆర్డర్లు వచ్చినా కూడా మా ఊర్లో మీర్ పక్కన నూర్లే ఇచ్చేసిపోతారు మళ్ళీ మేము పే చేస్కోలా అన్నా కూడా ఒక్కల్ రానే రారు
హ
ఆ
నాది బిగ్ బాస్కెట్ బ్లాక్ చేసేసినాడు
ఎందుకు
మకుండా చెన్నై లో కూర్చొని కేజీలు కేజీల్ ద్రా క్షాలు పది రూపాయకి వస్తున్నాయని తింటా ఉన్నారు ఇంకా వాళ్ళకి అన్ని నెంబర్ బ్లాక్ చేసేసినారు
ఎందుకు మన ఇష్టం కదా బుక్ చేసుకునేది
కానీ ఓవర్ గా చేహినారీళ్లు
మ్
బ్లాక్ చేసేసారు
మనం డబ్బులు కడతాం కదా
ఏమో మళ్ళల్ చేహినారు
అ మింత్రలో ఎందే ఆఫర్ ఉండేది
అదా ఇప్పుడు సమ్మర్ది
మ్ అంటే ఎంతకెంతోస్తుంది
మ్ అది మనం నైన్టీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ ఉంది
హ్మ్ నాకాడ్రెస్ కొనియ్యోచ్చు కదేమే
డబ్బులియ్ కొనిస్త
ఒక ఫోర్ హండ్రెడ్ అట్లోచ్చినప్పుడు ఫోర్ హండ్రెడ్ కట్లా నీకు ఇన్ని దగ్గర డబ్బులు
చేసేది మానేసా కదా ఇంకా దాంట్లకి కొన్ని దాంట్లకే మాత్రమే క్రెడిట్స్ దాంట్లో క్రెడిట్స్ ఉందో లేదో నాకెట్లా తెలుస్తది అది అప్లోడ్ చేస్తేనే తెలుస్తుంది ఒకదాని క్రెడిట్ చెంటుంది ఇంకోడానికి క్రెడట్స్ ఉండదు
ఎట్లా బుక్ చేసారు చెప్పు విఐపీ కాంటాక్ట్ విఐపీ
విఐపి అందరికి రాదు ముందు నుంచి బుక్ చేసుకుంటా అంటారు కదా వచ్చింద విఐపి నైన్టీన్ రూపీస్ కొన్నావా
లేదే
మళ్ళ అది కొంటేనే డిస్కౌంట్ వస్తుంది
ఎట్లా కొనేది
పంతొమ్మిది రూపాయలు కట్టి కొనాల కానీ అది వేస్ట్లే రోజు షాపి షపింగ్ షాపింగ్ చేసే వాళ్ళకే యూజ్ అయితుంది
పయలు కట్లా కొనలా
అది నీకు ఉందన్నావు కదా దాంట్లో మళ్ళీ ఇంకేమి దాన్ని బ్యాగ్ లోకి వేసుకో కో
అంతేనా
ఆ బ్యాగ్ లోకి వేసుకొని కట్టేసే అయిపోతుంది
తర్వాత
అంతే ఇంకేం లే మళ్ళా స్టార్ట్ అయితుంది నీకు
నైన్టీ పర్సెంట్ ఆఫతా
ఇప్పుడు కూడా నార్మల్ గా కూడా నైంటీ సెవెంటీ ఉంటుంది దానికో అంత బెనిఫిట్స్ నాకేమ్ అనిపియాల
అమౌంట్ బుక్ చేసేస్తా మళ్ళీ యావై రూపాయలకి ఇ్రరు వైరల ఇరవై రూపాయల్ కాకృతి న అది వదిలేసి
ఆహా
ఆ మోన్నా సిక్స్టీ పర్సెంట్ ఎవరు ఉన్నప్పుడేమో బుక్ చేసా ఫోర్ హండ్రెడ్ కు వచ్చింది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆఫరా త్రీ ఫిఫ్టీకో త్రీ ట్వంటీకో వస్తున్నాను ఇంకా నేను ఆడాం న ఏం కన్సల్ చేస్తావలేం చెయలే అ
ఎందు
చైన్ లో వచ్చన్నది అది ఎట్లా వచ్చింద ఏమో చైన్ బాగా వచ్చింది అదేమో
ఉమ్ ఏడికి ఇంటికి వచ్చిందా అది
లేదు రూమ్ లోనే ఉంది ఆడే ఉంది నేను ఆడే ఉంటాననే ఆడే దుగ చేస్తయ
ఉ నేను ఇంటికెళ్లిపిన
బా వచ్చింది కదా థౌసండ్ రూపీస్ ఎంతా మేలు
అవును
వాళ్ళకి ఏం వస్తుంది మనకి పిగ ఇస్తే
ప్రమోషన్
ఎక్కువ మంది బుక్ చేస్తున్నారు కాబట్టా
ఆ వాళ్ళకి సేల్స్ పెరుగుతుంది
ఉమ్
నస్ పెరుగుతాయి డౌన్లోడ్స్ పెరుగుతాయి వాళ్ళక్ లాభమే నష్టం ఏమి లేదు
అది వా ముందు ఒకసారయినా ఒకసారయినా షెశినా వాల్క్ మాత్రమే కదా ఆఫర్
నేనెప్పుడు యూస్ చేయలే మల్ నాకెట్ట వచ్చింద
ఏమో కొంతమందికి అసల్ రానే రాలే
నేను ఓపెన్ చేసి పెట్టినా అంతే ఎప్పునుంచో లాగిన్ అయి పెట్టినా
అదే డౌన్లోడ్ చేసిన వాళ్ళకే వచ్చిండేది ఒకసారయినా ఏం కర్రీ
ఉ
ఏం కర్రీ మీ ఇంట్లో
ఇప్పుడు వడల్ చేస్తాం
హ
వడల్ చెసేది యస్స ఊరికి బొయినరు మ తమ్ముడు వాళ్ళు
మీ తమ్మునికి హల్డేసా
లేదు దేవుడికి పెట్టాలనిచ్చినారు అందుకే ఊరికిపోయిన
అయిపోయింద గంగమ్మ జత్ర
అయిపోయింది మే టూవలే అయిపోయింది
బాజరిగీనా
ఉ బా జరుగుతుం
అ
ఊర్లో దేవుడికి పెట్టాలని పోయినారు వాళ్ళు మేమ్ పోకూడదని మా పోలా అంతే
రూమ్లాగ్రాచ్చ చెప్తే సెమ్ పెట్టేసచ్చామ్ డస్ట్బిన్ లో అదేమైంటుందో ఏమో కుక్కలు కానీ దొబ్బేసింటే అ ఆంటీ ఏసుకుంటుంది
ఉమ్ వాళ్ చెత్తోలచ్చి ఎత్తుకొన్ పోరా
నాన్ బైర్ పెడ్తే ఎత్తుకుపోత రూంలో పెడితే ఎత్తుకుపో అది నేన్ ఉన్నప్పుడు వాళ్ళచ్చింటే ఏసేస్తుంది వాళ్ళు రాయల ఆ చెత్తోళ్ళు
ఎప్పుడొ వస్తారే ఏ రోజు అస్
మార్నింగ్ ఫైవ్కే వస్తా అంటా ఆహా సిక్స్ వస్తారు ఏ ఏమో తెలియదు డే బై డే వస్తారు అనుకుంటా కానీ నేను వింటానే ఉన్నా రానే రాలే ఒక రోజు కూడా నువ్ వచ్చినంకా నేను వచ్చేస్నింగా
ఉహ్మ్
ఇంకా అది కాక రూమ్ లో ఉండే చెత్త అంతా సంచలకు పెట్టేసి వచ్చిన బయట చెత్తే ఉండేది ఒప్పల్ పీకేసింటార్ ఎంత
లోపల గేట్ తీసి గేట్ ఏసి పెడతారు కదా
ఉహు అట్లే పెట్టేసచ్చా
ఉహు అరే రిఫైండ్.
నాకు సంబంధం లే అందరు పైకి ఎతేస్తే నేనెందుకు వచ్చేస్తాను నా మీదకు వస్తే ఉంది అందరికి.
ఉమ్.
నేను ఒక వాళ్ళదే రూమ్ నిండిది రూమ్ లో చెత్తాంతా అయినా సంచిలో ఎతైసివచ్చిన. రూమ్ అంతా మళ్ళీ పురుగుల చెత్త అయ్యింది.
ఆహ్.
సరే అండి ఆహ్ పెట్టేస్తా.